నమస్
నమస్తే అండి మేము మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి మీ అభిప్రాయాల్ని నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలు మే మీతో పంచుకోవాల అనుకుంటున్నాము మీరు సిద్ధంగా ఉన్నారా
మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను మేము సిద్దంగానే ఉన్నామండి
ఆ నేటి సమాజంలో అంటే పురుషులు స్త్రీలను వ్యత్యస జరుగుతూ ఉంటుంది కదా మీరు నేటి మీరు ఎప్పుడైనా మీ జీవితంలో దాన్ని అనుభవించారా లేకపోతే మీ మీ చుట్టుపక్కల దాన్ని ఎప్పుడైనా గమనించారా మీరు ఎప్పుడైనా పరిస్థితి అతను చూసారా
ఉంటాము మగవారు వారి యొక్క అహంకారాన్ని చూపిస్తూ ఉంటారు వారి యొక్క విచక్షతని కోల్పోతూ ఉంటారు స్త్రీల పట్ల వారి యొక్క ఇంగీత భావం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు
అవును నటి సమాజంలో ఆ పరిస్థితి అనేది చాలా ఎక్కువగా అయిపోయింది ఎందుకంటే ఒక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నా కూడా తర్వాత ఇంకో అమ్మాయితో ఉండడం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది తల్లిని పిల్లల్ని సరి చూసుకోపోవడం నేటి సమాజంలో బాగా ఉన్నవి అయినప్పటికీ పురుషులు స్త్రీ మధ్య వ్యత్యాస అనేది వాళ్ళు చూపిస్తారు మీరు ఈ ఇటువంటివి మీరు గమనించారా మీ చుట్టుపక్కల గాని మీ కుటుంబంలో గాని
అవును వారి యొక్క వారి యొక్క ప్రవర్తన బట్టి స్త్రీకు ఇంకొక స్త్రీ ఇంకొక స్త్రీ బిహేవియర్ కూడా అలాగే ఉండడం బట్టి వారు వారికి అడిక్ట్ అవ్వడం వల్ల అలా బిహేవ్ చేస్తూ ఉంటారు
ఆ మంచిగా చెప్పారు మీరు అంటే నేటి సమాజంలో పురుషులను ఒకలాగా స్త్రీలను ఒకలాగా చూస్తూ ఉంటారు కదా మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించార
అవును పురుషుడు అంటే వారి యొక్క వారసత్వాన్ని నిలుపుతూ వారు ఎదుటి వారు అంటే రే రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ అన్నది వారికి ఉంటుందిని చెప్పి ఒక వెను బోన్ గా వారు నిలుస్తారని చెప్పి ఎక్కువగారు స్తుంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు
అవును నేను కూడా చాలా విషయాల్లో సందర్భాన్ని అనుభవించి ఉన్నాను పురుషులు పుడితే సంతోషపడ్డాం స్త్రీ పుడితే ఆ ఆడపిల్ల పుట్టిందా తీసుకెళ్ళిపోతుంది ఇంట్లో తప్ప మనకి ఏమి మిగులుద్ది అదే మగపిల్లోడై అయితే ఎలాగో చేసుకున్నామయి అయితే వస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ అదొక్క చోటే కాదు ఉద్యోగం చేసే కాడ చదువుకునే కాడ ఆ ఇప్పుడు స్త్రీని గౌరవించే వాళ్ళు ఒక ఒకళు ఇద్దరు ఉంటే స్త్రీని అగౌరవించే వాళ్ళు మాత్రం చాలా మంది ఎక్కువగా ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నా నా అభిప్రాయాన్ని మీరు ఏకభవిస్తారా
నేను కూడా ఎక్కువ ఏకీభవిస్తాను అంతేకాకుండా ఇరుగు పరుగు వారు అయిన చుట్టల్నే చుట్టు పొట్టి మాట్ మాటలతో వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు వారికి సపోర్ట్గా నిలబడడం మానేసి వేరే ఇంకా ఇంకా వారిని క్రుంగతీస్తూ ఉంటారు
అవును సమాజంలో అమ్మాయి పుట్టినప్పుడు నుంచి కూడా ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సూటు పోట మాటలు తను చేసే పని కనీసం తను నవ్వినా సరే అది తప్పు అంటూ ఉంటారు తను వేసుకునే బట్టలు కాని తను తినే విధానం కానించి తను మాట్లాడే మాటల గురించి తను వేసుకునే పెట్టుకునే అలంకారం గురించి కూడా చాలా వ్యత్యాసంగా మాట్లాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైన్నా తిని చూసారా అనుభవించారా మీ జీవితంలో
అవును చూస్తూ ఉంటాము ఇక్కడ కూర్చోకూడదు అక్కడ నవ్వకూడదు అక్కడ ఎలా ఉండాలి ఇక్కడికి వెళ్ళకూడదు అని అంటూనే ఉంటారు వారి యొక్క జాగ్రత్తలు చెపుతూనే ఉంటారు కానీ అది కొన్ని కొన్ని సార్లు అతి జాగ్రత్త అవ్వడం వల్ల లేక పోతే ఆడపిల్ల అవ అవడం వల్ల కూడా అవుతూ ఉంటుది
అలా ఉండడం వల్ల కేవలం అమ్మాయిలకు మాత్రమే అలా చెప్తూ ఉంటారు అబ్బాయిలకి కూడా అలా చెప్తే నేటి సమాజంలో చాలా మార్పు అనేది మనం చూస్తూ ఉంటాము కానీ అలా చేయరు కేవలం అమ్మాయికి మాత్రమే అమ్మాయివి ను తొడవాలి లేపోతే అబ్బాయి నువ్వెందుకు చీపురు పట్టుకున్నావు అంటూ ఉంటారు నేటి సమాజంలో అది ఎంతవరకు కరెక్ట్
అది చాలా రాంగ్గానే అంటాను ఒమ్మె ఒక ఇంటిలో ఒక తల్ తన తండ్ తల్లి ఉండి అందరూ మగపిిల్లలే ఉంటే తన తల్లికి ఆరోగ్యం మగకుండా ఉన్నప్పుడు తన కుటుంబంలో ఉన్న మిగతా మగపిల్ల వారు కూడా ఆ ఇంటి పని వంట పని అన్ని చేస్తూ ఉంటారు కదా అలాంటి విషయంలో తప్పు లేనప్పుడు ఇలాంటి విషయంలో ఎందుకు తప్పు ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను
అవును న సమాజంలో ఒక తల్ తల్లి తనకు తెలుసు ఎందుకంటే తను ఫస్ట్ నుంచి అంటే తల్ అయిన కాడి నుంచి పెళ్ళ అయిన కాడి నుంచి తనకు కొత్తతనం తన మీద అధికారం ఎవరనా చెల్లాయిస్తుంటే తను చాలా బాధపడుతు తుంది కానీ తన పిల్లలకు పెళ్ళ అయినప్పుడు వాళ్ళ అధికారం చూపిచ్చినప్పుడు తనకి తను చిన్న అంటే తన పెళ్ళయిన కొత్తలు అనుభవించినవి మళ్ళీ ఎందుకు ఇలా చేయడం తను ఆడపిల్ల అని చెప్పి నేటి సమాధానం చాలా మంది చూడట్లేదు కొంత వరకు మారుతూ ఉంది మీరు మీరేమంటూ ఉంటారు ఏ
అది అది చాలా నిజం ఏమో ఇప్పుడు అందరూ అలా ఆలోచించడం లేదు ఏదో తినేస్తున్నారు ఏదో పెట్టేస్తున్నారు అన్న విధంగానే ఆలోచిస్ టు ఉన్నారు అంతేకాని ఒకప్పుడు నేను అదే పొజిషన్ లో ఉన్నప్పుడు నన్ను వాళ్ళకు చూ సినపుడు నేను ఎంత బాధపడ్డాను అ నా అభిప్రాయానికి ఎవరూ రావడం లేదు కాలం మారే కొద్ద వారి యొక్క గర్వము వారి యొక్క అహంకారం అనేది ఎదుటివారి పట్ల చూపిస్తూనే ఉన్నారు
అవును నేటి సమాజంలో ఒక ఆడపిల్లని కొంత కొంతమంది అర్థం చేసుకుంటారు ఒక ఆడపిల్ల ఉండి ఇంకో ఆడపిల్లని అర్థం చేసుకోకుండా సూటు పోటు మాట్లాడడం ఎక్కిరించడం హేరన్ చేయడం తక్కువగా చూడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది ఎంత వరకు కరెక్ట్ నాకతే అర్థం కావట్లేదు కానీ ఒక ఆడపిల్లగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుటి ఆడపిల్ల మనం గౌరవించాలి ఎందుకంటే మనకు ఆ బాధ మనకి తెలుసు వా మనం ఏం చే చేస్తున్నాము ఎదుటి వాళ్ళు కూడా అదే చేస్తారు మనం ఎంత బాధపడతామో ప్రతి ఎదుటివారు అనే మాటలకి ఎదుటి వాళ్ళు అన్నప్పుడు కూడా అంతే బాధపడతారు కానీ ఒక అమ్మాయి తను అది అనుభవిస్తూనే ఇంక అమ్మాయిని హేరన్ చేస్తూ ఉంటుంది అది చాలా తప్పు అది మంచి అలవాటు కాదు మంచి పద్ధతి కాదు మీరు దీనికి ఏమంటూ ఉంటారు
నేను కూడా దీనికి ఏకీభవిస్తాను ఎందుకు అంటే ఇరుక పొరుగు వారి గురించి వాళ్ళ గురి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి వాళ్ళ యొక్క కోడల గురించి మాట్లాడడము లేకపోతే ఏదో ఒకటి చేయడము దూరం చేయాలని చూడడము లేకపోతే వారి యొక్క పిల్లల మీద అధికారం చెలాయించడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ వారు గ్రహించవలసిన విషయం ఏమిటంటే మనం కూడా అక్కడ నుండి వచ్చిన వాళ్ళమేనని వారి గ్రహించడం లేదు
అవును ఇది చాలా వరకు తప్పు అలానే కొంత కొంత వరకు మారుతూ వస్తుంది కొంతవరకు అన్ని వాళ్ళ కూడా అర్థం చేసుకుని జనరేషన్ మారుతున్నా కొతే ఎదురికి వెళతున్నారు అనుకుంటున్నాం అంటే కూడా మనం వేసుకునే బట్ టల్లో చాలా వ్యత్యాస చూపిస్తారు సిటీలో అయితే అంతగా ప పట్టించుకోరు ఎంతకంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి కానీ పల్లెటూర్లో వచ్చేపాటుగా అమ్మ చూడు ఎలా డ్రెస్ వేసుకుందో ఆ అమ్ చూడు ఎలా జుట్టటు రు పోసుకుందో ఆ అమ్మే చూడు గాజులు ఏసుకోలేదు ఆ అమ్మాయి బొట్టు పెట్టుకోలు ఇవన్నీ అంటూ ఉంటారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని మీరు అంటున్నారు
ఇష్టాలను బయటికి వెట్టపరిచే రోజులు అనేవి లేవు బంగారం వేసుకుంటే బంగారం వేసుకుందని లేకపోతే చాలా బంగారం వేసుకుంది బాగుంది అని అంటారే తప్ప లేనివారు ఉంది అని ఎవరు చెప్పరు బొట్టు పెట్టుకోలేదు పువ్వులు పెట్టుకోదు ఆ ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అన్న మూడు నమ్మకాలకు కువైనయ్
అవును అలా వస్తే మనం సిటీల్లో చూస్తాము వాళ్ళు కూడా అంతే గాజులు వేసుకోరు బొట్ట పెట్టుకోరు అయినప్పటికీ వాళ్ళు మంచిగానే ఉంటున్నారు దను పల్లెటూరుుల వచ్చేపాటికి వాళ్ళుస్తారు
వంటింటికి మాత్రమే పరిమితం అన్నట్టు చూస్తారు వంటింటి తప్పు వారినికి ఏమి ప్రపంచం తినయ కూడదు అన్నట్టు కూడా చేప్పుతు ఉంటారు
అ అది చాలా బాధకంగా ఉంటుంది కొంతమంది చెప్పుకోగలరు కొంతంది చెప్పుకోలేరు
ఎన్నో డిగ్రీ లు చదివి ఎన్నో పీచీలు చదివినా కూడా ఇంట్లో ఇంట్లో కూర్చుని అంట్లు తోముకోవడము లేదా ఇంట్లో కూర్చుని ఆ పని ఈ పని చేయడము పిల్లలను చూసుకోవడము ఇదే జీవితంగా వాళ్ళు భావిస్తున్నారు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలు చేతిలో పట్టుకుని కూడా వారు టెన్త్ పాస్ అయ్యింది పిల్లని కనడం కోసము ఇంటర్ చదివింది పిల్లలకి చదువు చెప్పడం కోసము డిగ్రీ చేసింది కూరలకాయలు కట్ చేసుకుని ఇంట్లో పలు డం కో మాటగా అయిపోతున్నాయి
ఈ కాలంలో చదువుకి విలువ ఇవ్వట్లేదు ఆడపిల్లల చదువుకి గౌరవం అంతకట్టే లేదు మీరేమన్న అభిప్రాయస్ న్నారు దిని
అవును అది కూడా నిజమే పూర్వం అంటే వారికి చదువు గురించి వారి యొక్క చేసే పనుల గురించి వారికి తెలియదు అవగాహన లేదు కాబట్టి ఏమైనా అనుకోవచ్చు కానీ ఇప్పుడు అవగాహన అనేది వస్తుూ ఉంది వారి యొక్క చేస్తున్న పనుల గురించి కూడా తెలుస్తుంది అయినా కానీ అందరూ అదే ఒక బాటలను అదే ఒక రీతిలను నడుస్తూ ఉన్నారు
కొంతమంది చదువుకున్నట్లు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు
ఉ
ఎందుకని అలా బిటహేవ్ చేస్తారో అది వాళ్ళకే తెలుసు మనకేం తెలీదు అసలు నిన్ను చదువుకున్నారా అ కస్త ప్రసారు మేబి అహంకారమ అయ్యడు
మీతో మా ట్లాడం మాకు చాలా సంతోషంగా ఉంది
నాక్కూడా చాలా సంతోషంగా ఉంది
ధన్యవాదాలు
ధన్వాద